అక్క
ఆ కనెక్ట్ అయింది వేరే కాల్ ఫ్రీ అయిపోయినాంక చెయ్ పెట్ పెట్టివేరేది మళ్ళీ ఎన్ టి సిక్స్ ఉందిర డి డి డి ఏ డిడి ట్వంటీ సిక్ ట్వంటీ సిక్స్త్ ఉన్నిది ఇ డి డి ఎండ్ ఎండ్
దేనికి
ఏం లేదు స్కాన్ రిపోర్టు
మ్ హు
అక్కా డెబుల్కా మీఠా చేస్తావుగా నువ్వు
ఆ
ప్రొసీజర్ జెప్
మర్చిపోయ్ నావా
ఇంక తీసుకోవాలే బయట తీసుకో వాలి సైడ్స్ కట్ చేయాలి నువ్వు ఫోర్ పీసెస్ కట్ చేయాలి లేకుంటే డైరెక్ట్ అట్లనే ఉంచి దాని మీద పెంక మీద కొంచెం ఆయిల్ అన్న నెయ్యి అన్నా వేసి పైసలా ఇంతే ఇంత ఆయిల్ లైట్ గా ఏష్నా ఇంక తీసి పక్కకేసి గట్టిగా గట్టిగైనంకా
నూనెంతా పొయ్యేలాగా తీసేసి బ్రెడ్ నుంచి నూనె
హ్మ్ పీస్ పీస్ చేయ్యాలి దాన్ని ఆ బౌల్ బౌల్ తీస్ కొని అందులో పాలు పోసి మసి మసల నియ్యాలంటే పాలు పాలు మస్లనిచి చక్కెర వేసుకొ చక్కెర ఏయాలె. చక్కెర ఏసి బ్రెడ్ ఏసి ఆమ్ అయి ఇయి ఎయ్యాలిగ ఏంటి బాదం జీడిపప్పు అయన్నీ అయన్నీ తికల్ తిక్కలు అన్నీ ఫస్ట్ పగల్నీయాలి ఏసినంక బ్రెడ్ ఎయ్యాలె
ఏసిన తర్వాత మల్లీ కాసేపు మ స్పోయి మీద పెట్టాల
మసుల్ తున్నప్పుడే ఏసి అయే పప్పులు అయన్నీ ఏసి మసులు తున్నప్పుడు మళ్ళ బ్రెడ్ కూడా ఏయాలె.
హ్మ్
హ్మ్
ఏస్తే టేస్టీ టేస్టీ బ్రెడ్ రెడీ హ్మ్
హ్మ్
ఇంత చిన్నగ ఇంత తొందరగా అయిపేయింది రెండు నిమిషాల్ల
హ్మ్ చేయడం కష్టంగా ఉంటది
హ్మ్
హ్మ్ అదీ ఆ గ్యాస్ ని కడిగి మొత్తం పైన తోలు తీసి ఇట్ల తరుగుతరు తురుముతరు.
తురిమి క్యారెట్లు నీట్ గా
కొ అ అ ఒక బౌల్ తీస్కోని ఉ ఉమ్ కొంచం అయిల్ వేసి ఫ్రై చెయ్యాలి అ తర్వాత మ అం ంత ఫ్రై చేసీ అది అన్ని మొత్తం మెత్తగా ఐతున్న ఇప్పుడు పాలు పోయాలి పాలు పోశి ఆ పాలు పోశి పాలల్లో ఉడకనియ్యాలి కనియాల బాగా బా బేషనుగొనిచ్చి మళ్లీ అయ్యేటప్పు లేగాలి వారంజి పప్పు అయన్నిగాలే
హ్మ్
హ యాలే ఇంగా ఇంకేంటిది టీ వట్న మరి
తాగడం గుడ అయిపోయింది
కారం అయిపోయింది
ఎస్
ఉఉ గట్లనిపిస్తే ఇంకస్త తిన్నరా మధ్యాహ్నం తిన్నర
నిన్న పూదిన వడ్నా
పొద్దున వండ్లేదా
చయ్ టాట చాయ్
అ స జయ్ జయలా ఇంకేం చేస్తురు ముగ్గురు కదా మీరు
ఉహూ ఇడ ఒకమే ఉమ్ చలెంచుక
ఆ సేమ్ గ్రూపు సేమ్ బ్యాచ్చా ఆ ఆంధ్రామేనా
ఇద్దరూ ఇద్దరు ఒక దగ్గర, నేను
ఊ ఊ
పెస్ ఉన్నాయి ఎంచు కుందామని
ఆహా
తినేకి ఏం లేవక్క రూమ్లో అంతే
సిక్స్టీ పర్సెంట్ అయందా మరి అటెండెన్స్ కాలేజ్ పోలేద
సిక్స్టీ కాదు ఎయిటీ సిక్స్
ఎయిటీ సిక్స్ పర్సెంట్
పే ఉమ్ కాలేజీ వాళ్ళకే ఎయిటీ పర్సెంట్ ఉండాలి యూనివర్సిటీ దేస్కాలర్ కాదు కాలేజీకిి ఈ కాలేజ్ వాళ్ళకి ఏమో ఎయిట్ టి ఉండాలి యనివర్సిటీకి సెవెంటీ ఫైవ్ ఉంటే చాలు
ఉహు
ఎక్స్ట్రా క్లాసెస్ అటెండ్ అయ్యి మరీ ఏయించుకుంటుగా ప్రెజెంట్ ఫైన్ క ట్టాల్సిందేం లేదు
మొత్తం కాదు ఉన్నాను ఫైన్ ఉందని చెప్పి వజులు చెప్పినావ్ పైసలు
ఇంకా ఉంది ఛాన్స్ వాళ్ళకు తెల్వదు కదా నాకు నాకు అటెండెన్స్ క్లియర్ అయిందని
ట్రైన్స్లో ఆఫర్స్ నడుస్తున్నాయిగా
వస్తునా వస్తున్నా సుధా వస్తున్నా వస్తున్నా
ట్రెండ్స్లో ఆఫర్ ఉందిగా ఉ
ను రావేమో
ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ సిక్స్ నుంచి నా దగ్గర కూపన్స్ ఉన్నాయి కానీ వన్ ట్వంటీ సిక్స్ నుంచే ఉన్నాయి ఫిఫ్టీన్ వరకే ఉన్నాయి ఉ జూన్ ఫిఫ్టీన్ వరకు ఉన్నాయ్ ఎయిట్ అంతేనా
మ్మ్ హ
ఇవన్నీ యూజ్ చేసుకున్నా ఎవర్నోకలని సర
పైసలు ఇచ్చేట వాళ్ళు ఉంటే ఎన్నైనా వాడుకోవచ్చ్
అంతేలే
మ్మ్
మ్మ్
వస్తా నెక్స్ట్ మ స నెక్స్ట్ సోమవారం ఈ లోపు ఆడే ఉంటా
ఆ
లేదు అంటే ఎ డ్ల చేయ్ టికెట్ రేట్ని బట్టి
చెమా మండే చేసుకోవాలా మండే ట్యూస్డే అట్లా ఆ టైంలో చేసినావు అనుకో మళ్ళ వెన్సడే కూడా కష్ ఇష్టం వెన్సడే అంటే ధర్స్ డే ఫ్రైడే హాలిడేట్లా ఇట్లా లీవ్ తీసుకొని పోతార అనుకుంట్రు అందుకే మండే ట్యూస్డే అయితే బెస్ట్
మండే కూడా తక్కువనే ఉంటది అక్క శనివారము ఆదివారమే బాగా ఎక్కువ ఉంటది శుక్రవారం కూడా ఉంటది
ఉంటది ఎందుకంటే ఫ్రైడే ఒకరోజు లీవ్ తీసుకుంటే గురువారం వెళ్ళిపోతారు. అన్న థాట్ తోటి ఉంటారు పెంచుతారు.
మ్మ్ అది ఎక్కువ ఎక్కువగా వెం ఎవరో ఒక ళు వెంచుతారు కాని ఇ ఖచ్చితంగా పెరిగిద్ ఆటోమేటిక్ గా అనేది అయితే శనివారం ఆదివారం ఇంకా ఆదివారం అయితే ఇంకా ఘోరంగుంటాయియ్. ఒకే ఇంగ ఆడికి తొందర తొందరగా షి చేసేద ఏం లేదు అంత అంతా రేట్లు పెట్టుకొని
మ్మ్ హూ
కాకపోతే వీళ్ళు వెళ్ళితారేమో ఒకదాన్ని ఉండాల్సి వస్తున్
ఎప్పుడు పోతారంట వాళ్ళు
శనివారమే వెళ్తరు
ఆ మరొక్క దానివే ఎట్లుంటావ్ మండే వరకు
ఇంగతప్పదు ఉండాలి కింద ఎట్లాగో ఓనర్ వాళ్ళు ఉంటారుగా
మ్మ్ వావ్ సర్ప్రైజ్ వోలె ఆ సండే రోజు ఒక రోజు కళ్ళు మూసుకుంటే మండే అ లే రావచ్చ శాటర్డే నైట్ సండే నైటు
హమ్ అదే ఒక్క రోజు ఎలాగో శనివారం సాయంత్రం ఐదింటి వరకు వీళ్ళు ఉంటారు ఒక నాకు తెలి ఇంకో అమ్మాయి కూడా ఉంటంది శనివారం ఎందుకంటే మాకు ఆహ్ రోజు కాలేజీ అయిపోసరికి అయిదైతది ఒక అమ్మాయికి బస్సులు ఉన్నాయి గానీ ఇంకో అమ్మాయి దొరకవు సో అమ్మాయి అంటే ఉండొచ్చు ఉంటే ఒకవల ఆదివారం ఒక్క రోజునేను ఉండి ఆదివారం కూడా రేట్లు తగ్గుతాయి ఆహ్ మనూరు నుంచి ఇక్కడికైతే ఎక్కువ ఉంటాయి గానీ నీనుంచి పర్లేదా పడబులుగానే ఉంటాయి రావచ్చు
పనసకాయి తీసుకొస్తా నిన్న తినకూడదు అంటగా పనసకాయి
తినకూడదు
హైయా నాన్నకి చెప్తే చిన్న దేమి పెద్దదే తీసుకురాన్నాడు
ముక్కలు ముక్కలు చేసుకొని తేవాలే అది కాయి కాయ్ మేము
హమ్ అదే అండే ఆహ్ బస్ ఆడకదేగద్ర ఇంకాద్ లే నువ్వు ఇడ దిగే సైరికి నేను వస్త
వచ్చినంక పోతాన్నాడు ఇనలకి ఏందో ఫైవ్ డేస్ అయితే అయితదీర మత్తం కంప్లీట్ అయిత ఫైవ్ డే వన్ వీక్ కాద్ అనుకుంట తం కంప్లీట్ అయితది
అదే అన్నా నాన్న ఫస్ట్ కానీ మళ్ళీ ఏమ న్నాడంట నాకేమో పని దొరుకుతుందిరా ఇప్పుడే మంచి దొరుకుతుంది పని ఇగా నువ్వు ఎలాగో వస్తా అంటున్నావుగా హమ్
నువు చేయించుర్రా కానీ నిలబడమే కాదా
ఆహ్ అదే నెన్ వచ్చినంగ్ ఇంకనే చే ఇంగా నువ్వు వచ్చినాక నువ్వు ఉండుఈడ ఇంక నేను ఇంటికి పోయి మళ్ళీ ఇంట్లో అన్నండు కొ తిని వచ్చి ఎ టా ఇసుకున్నా
వంటది చేసి ఇక్కడ వంట చేసి పైకి పోయి చేసి ళ్ వాళ్ళ ంచ్ దిగానీ మళ్ళ ంచ్ ప్ర తనిసి మ బయిక్ బద్ద ఇతుంది
అదే అండ్రడి న నువవు ఎలాగ వస్తాండ్రువగవ వచ్చిననంక స్టార్ట్ చేద్దాం లే ఎంత బ అంట రెండు రోజులు కరక్ట్ కూర్చంటే రెం రోజులు అయితే పట్ ఎసే
ఆ ఆపించుకుంటే అయిపోతుంది లే పైన
వస్తా అంటుంది కాని ఆమెకంట వేడి చేసిందంట మొన్న వేడి నీళ్ళు అంటే ఎండకి బాగా వేడైన నీళ్ళ తోటి స్నానం చేసిందంటే ఇయ్యాలటప్పుడు
అ
పొద్దున్నక చేయకుండా అప్పుడు వేడి నీళ్ళతో చేసిందట ఎండ ఎక్కువ అయి సూదులు పడ్డాయంట బాగా రెండు మూడు సూదులు వేసేరంట రెండు రోజులు హలో